హలో హలో ఆ అండి హలో బాగున్నారా అండి హలో
మేం బాగున్నామండి మీరు బాగున్నార
అ ఏం
ఏం చేస్తున్నా అండి, పిల్లలకి కుకింగ్ చేస్తున్నా.
అవునా ఓ పిల్లలు బాగా ఇష్టంగా ఏం తింటరండి?
వీ వీళ్ళకి ఎక్కువగా నాన్ వెజ్ బాగా ఇష్టపడు తరుఅండి బాగా ఇష్టపడతరు. బిర్యానీ ఇవి బాగా ఇష్టపడతారు.
ఓకే ఆ మా పిల్లలు కూడా ఇదే ఇప్పుడే ఆ జీ బగార రైస్ ఉన్ను పన్నీర్ కర్రీ చేసి ఇప్పుడే వచ్చాను పిల్లలకి ఇష్టమైనయి చేస్తే వాళ్ళు తృప్తిగా తింటారు కదా.
అవునవును అవునండి బాగా ఇష్టపడతారు, ఈ నాన్ వెజ్ మళ్ళ వెరైటీస్ మళ్ళా. ఒకటే స్టైల్ లో నచ్చదు కదా వీళ్ళ
అవునవునవును.
డిఫరెంట్ స్టైల్లో లో చేయాలి మళ్ళా వాళ్ళకి.
అవునండి వెరైటీ వెరైటీ చేస్తుంటేనే కదా పిల్లలు ఇష్టంగా తినేది. స్వీట్స్ లో ఎం తిం టరండి పిల్లలు బాగా.
స్వీట్స్ లో ఎక్కువ నేను కళాకాండ్. ఇవి స్వీట్స్ లడ్డులు ఇవి చేస్తా అండి. మా మమ్మీ గారు కూడా ఆ మమ్మీ గారు కూడా హెల్ప్ చేస్తారు. ఇక వాళ్ళకి ఎవ్రీ డే ఇక స్నాక్స్ అట్లా ఉం టవి ఆ గులాబ్ జామ్ ఎక్కువా ఎక్కువ ప్రిఫర్ చేయ్యనండి స్వీట్స్ ఎక్కువ ఎందు
ఓకే ఓకే పిల్లలు ఇష్టపడేవే చెయాలి కదా. వాళ్ళు తింటుంటేనే కదా మనకు కూడా తృ ప్తి
అవునవును ఇంక అంతే కద్
అవునండి మా పిల్లలు కూడా వెరైటీ వెరైటీ కావాలంటూ ఉంటారు. అందుకనే అప్పుడప్పుడు జీర రైస్ అని, పుదీనా రైస్ అని, కరే పాక్ రైస్ అని అట్లా వెరైటీ వెరైటీస్ చేస్తూ ఉంటా. మిల్క్ మేకర్ కర్రీ చేస్తూ ఉంటాను, ఇది చోలే చేస్తాను, రా జ్మా చేస్తాను అట్లా రకరకాల కర్రీస్ చేసి పెడుతూ ఉంటా.
ఉ అంటే వాళ్ళకి మళ్ళీ రెస్టారెంట్ డిష్ లాగా ఉండాలి. చూటానికి అట్రాక్టివ్గా ఉండాలి. అవునండి, అవునండి.
ఆ
ఈ చికెన్ ఒక్కటి బిర్యాని ఒక్కటి సరిపోదు. ఆ బిర్యానీలో డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళా దానికి కంప్లైంట్లు రెస్టారెంట్ ఇలా చేస్తరు, ఇలా చేస్తరు. నువ్వు కూడా ఇలా చెయ్యని చెప్తరు. అవునా
ఇంకా అండి అది అంతే కదా మరి. ఉ స్వీట్స్ల ఏమో వి ళ్ళుబాగా లడ్డూ తింటరు, గులా జామున్ తింటరు ఇంకా ఏందంటే కళా కాండ అట్లా పాలకోవ అట్లాంటివి అన్నీ తింటూ ఉంటారు అనమాట. ఆ నేను ఇంట్లోనే చేస్తాను అనమాట బయట కొనుక్కురాను.
అవునా వద్దులేండి.
బయటి ఫుడ్ తింటే మళ్ళీ ఆరోగ్యానికి కూడా కష్టం కదా. ఆ హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటయి అవును. ఆ ఆకు కూరలు అవి ఏమి తినరు సరిగ్గా. వాళ్ళు ఇష్టపడేవే చేయాలి అందుకని వాళ్ళకి ఇష్టం ఎన్వి చేస్తే పో బాగుంటుందని ఇట్లా వెరైటీ వెరైటీ చేస్తుూంటారు ములగాకు కారపూడని కరివేపాకు కారపూడని ఆ
ముల్గాకు ఇది అవును ఆ చెప్ప
బట్ కరివేపాకు తింటే బ్లడ్ గుడా బాగ్ పడుతుంది అంటారండి
హ్హ్ అవునా అండి ఆహా ములుగాకు ఆ మా మమ్మీ బాగా ప్రిఫర్ చేస్తదండి దీన్ని ఇది ఎక్కువ పెట్టండి ఏది పెట్టాను అనీ చెప్తా ఉంటారు మా అక్క వాళ్ళ ప్రెగ్నెన్సీ అప్ ఇప్పుడు గుడా దీన్ని బాగా ప్రిఫర్ చేసారు ములుగాకు చాలా మంచిది ఇది షుగర్ ని ఏం చేస్తాదంట అ అన్ని విషయాల్లో బెస్టే ఉంది ములుగాకు
అంటే ఎలా చేస్తారు మమ్మీ పొడిలా చేస్తా
ఆ పొడి ఆహా పొడిలాగ చేస్తారు ఇన్ ఆ ఆ పొడిలాగ చేసి దాంట్లో నెయ్యేసి పెట్టమని చెప్తారు మా అక్క వాళ్ళ పిల్లలకి ఎక్కువ అదే ఫ్రీఫ్ ర్ చేస్తారు అక్క గుడా అది ఎ ఎక్కువ అది తీసుకుంటది అది మంచిదంట చాలా మంచిదంట షుగర్ నాల్మల్ నార్మల్ చేస్తదంట వీటిని గుడా గెయిన్ చేస్తది అని అంటారు
ఓకే
కర్రీ గుడా చేేసుకున్
ఓకే ఓకే ఉ అంటే నేను కర్రీ అది చేయలేదు కానీ ఎప్పుడు పప్పు వండుతారని తెలుసు మళ్ళేమో ఇది ప్ పొడిలా చేస్తారని తెల్సనమాట ములక్కడ ఆ ములక్కాడ పచ్చడి గుడా బెడుతరు మీరు విన్నారా లేదు కానీ ములకాళ్ళతో పచ్చడి ఇ కూ కర్రీ చేస్తారు పచ్చళ్ళు బేడుతారు ఆ ఆకుపొడి ఏ చేసి తలకి హెయిర్ కూడా బెడుతారాటండో
ఆ ఏరుకి బెడుతరని విన్న పచ్చడా అ ఆ వి చెయ్యాలండి పి పి పిల్లలకి కాదు ఇంక హ్ ఇవి ఎవరికైనా యూజ్ అవుతున్నాయి అవి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా యూస్ అవుతయి అవి అవి బెస్ట్ అవ్వి ఇది బిర్యానీ ఇప్పుడు వొచ్చినాయి కానీ అప్పుడు అవి బాగుండేది
అవును అప్పట్లో ఇవ్వే గదండి ఏంటంటే బియ్యమ్ కీ ఇమ్ నిమ్ బియ్యం దంపి వేయించి రైస్ వండిపే పెట్టేవడు తొందరగా అరగడం గురించి అని అట్ల ఏదో ఒకటి అట్ల చేస్ ఉంటేనే గదా అప్పట్లో ఆరోగ్యంగా హా అవి ఉండేవాళ్ళు ఇప్పుడు తింలే అన్ని కూడా మెడి తినేది పండిచ్చి ఆ అంతా కెమికల్స్ కలిపి ఏ నీళ్లు జల్లి అంతా ఇప్పుడు ఆకుకూరలు అవన్నీ గుడా అలాగే వొస్తున్నాయి మార్కెట్ లో
అవునా అండి అవునవును ఇప్పుడు ఈ జెన్రేషన్ చేంజ్ అయితున్న కొద్ది ఇవ్వి గుడా ఉండవండి రేపటి
ఆఅ
ఇంద మొత్తం చేంజ్ అయిపోతయి ఫుడ్ అంతా ఈ కెమికల్స్ లోనే ఇవ్వే ఉంటయి గా కానీ నాచురల్ ఏం లేదు వీటి బట్టే గద నీ పిల్లలకి ఎంత ఇజ్ ఈజీగా అ అది ఇరవై నాలుగు గంటలు కడుపులోకి ఏపెండిసైటిస్ ఎంత ఈజీగా అవుతుంది వీటి వల్లనే గదా ఈ ఫుడ్ ఈ ఫుడ్ తింటం వల్ల
అవును అంతే కదండి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే గదా పిల్లలు గుడా ఆరోగ్యంగా ఉండేది అందుకనే నేను మో మోస్ట్లీ బయట ప్రిఫర్ చేయనివి ఇంట్లోనే చేసి పెడుత వాళ్ళకి ఇష్
మ్ అవునండి అదే చెయాలి అసలు వీళ్ళు ఈ మంచూరియా ఇవన్నీ అని చెప్ వేసి పిల్లిసరిగా అది డైస్ అది అరగదు ట గదా మైదా అంట గదా చాలా మంది కేసెస్ అవ్వే వస్తాయి పిల్లలకి ఎంత టెన్ ఇయర్స్ లోపు మెడికల్లో అవ్వే కేసెస్ అండి టెన్ ఇయర్స్ లోపే వళ్ళకి కేం తెల్సు వాళ్ళకప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఇటు ఇది ఎఫెండిసైటిస్ అంటనే ఉన్నరు వెంటనే
ఓకే ఆ
ఇది మొత్తం మొత్తం రీజన్ ఏంటంటే ఫుడ్ వల్లనే ఫుడ్ కేవలం ఇప్పుడు గల్స్ కూడా అంతే కదా పీసిఓడి అది అసలు ఒకప్పుడు ఉందా అండి ఈ ఫుడ్ వల్లనే
అవును అప్పట్లా ఈ ప్రాబ్లమ్స్ లేవు కదా పీసిఓడి ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ కూడా అవును దానికి ఏంటంటే ఇప్పుడు గోంగోలు అది తినమని చెప్తున్నారు
ఆహాహా అవునా
గోంగూర తింటే కొంచెం క్యూర్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు
ఏదేనాండి హార్మోనన్స్ ఇబ బ్యాలెన్స్ చూసుకోవాలి పీసీవాడికి అది కావాలంటే మన ఫుడ్ మంచిగా న్యూట్రిషన్ వ్యాల్యూ బ్యాలెన్స్డ్ డైట్ మాత్రమే తీసుకో కోవాలి ఇగ వీళ అవేమి ఉండరు బయటికి వెళ్తే ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవ్వేవి ఇంకా వేరే ఇంకా ప్రిఫర్ ఇంకా పేరెంట్స్ కూడా ఇక వాళ్ళ ఫోర్స్ చూసి ఇక ఏం చెప్తారు ఓకే అని తప్పదని అంటారు
ఊ
ఉ
అదేనండి అంతే వచ్చింది ఇప్పుడు అందుకనే ఆ మంచూరియ లాంటివి కూడా వాళ్ళకి బయట కావాలి అంటే అది నేను ఇంట్లోనే చేస్తాను అనమాటన్ని వెజిటబుల్స్ ఉడక పెట్టేసి కొంచెం కాల్ ఫ్లోర్ అట్లాంటివి కలిపేసి ఉండల్లా చేసి ఫ్రై చ్చేసి నేనే పెట్టేస్తూ ఉంటాను ఇంట్లో బయట తినాలి అంటే కొంచెం ఆ అదే అదే హెల్త్ ఇష్యూస్ అవి వస్తుంటాయి కదా బయట
అవునవును ఎంతండి చిన్న చిన్న పిల్లలు అందర విద హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారు
అవునవును ఈ తినాలవర్న్నా కూడాడా ముందు ప్రాబ్లమ్ అవుతు తుంది ఆ బయట ఫుట్టు పడకపోతే మళ్ళీ కడుపులో వికారం లాగా మోషన్స్ అని అట్లా తూనే వున్నాయ్ వాటింగ్స్ అని అట్లా అది అరక్క గ అమ్మో ఏ మళ్ళీ పిల్లలకి
అవునవును
టి ఫుడ్ మరీ ఇదండి అస్సలు హెల్దీ కాదు అందుకనే పిల్లలకి ప్రిఫర్ చేయను నేను
చెయదు అసలు ద దీని గురించి కూడా మనం ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటివి పెట్టిన బెస్టే వీటి గురించి అవును బాగుంటది హెల్తీ ఫుడ్ గురించి ఎంత ఎంత అయినా కాని ఇంకా టెక్నాలజీ ఇంకా వీటి మీద ఇట్లా చేస్తూ వస్తున్నారు కాని ప్రాఫిట్ ప్రాఫిట్ కోసం చేస్తున్నారు తప్ప హెల్త్ ఎవరు చూసుకో
అవునండి అవునవును
హెల్త్ ఎవ్వరు సరిగ్గా చూసుకోవర్లేదు
సరే అండి ఓకే అండి బాయ్ అండి ఉంటానండి బాయ్ అండి
అ అండి హలో